హలో
హలో
ఏం స్తున్నాది
ఏం లేదు కాలి ఒకనే కూర్చున్నా అట్లా
తిన్నారా
తిన్నా మీరు తిన్నారా
ఏం కర్రి
పప్పుూ కూర మీదేం కూర
మాది పప్పు టమాటా కూర
హ ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు మీరు
మీరు ఎక్కడు ఉన్నారు
ఇంట్లోనే కూర్చుని ఉన్నాం ఖాళీగా బయట ఎండలు కొడుతున్నాయి కదా
ఊ హూ హు
బయట తిరిగితే ఉడక పోతాంది అని ఇంట్ల నే కూకున్నాం బయటకి వెళ్తలే
వాతావరణం అట్లనే ఉంది చాలా సీరియస్ ఉంది అసలు ఎంత ఎండ కొడుతుంది అంటే అంత ఎండ కొడుతుంది ఆ చిన్న పిల్లలైనందుకు ఎండగోడు తంది ఎండలు ఎటు పోతే పోయితే పోయి రా
చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని
పెట్టారా మనం ఆయన అసలుకి పట్టుకోడు
ఉమ్ హూ మ్
ఊకే పని పని చూసుకుంటాడు ఊకే సెల్లు చూస్తాడు లేపోతే మా తాము గా తిరుగుతాడు
మీ ఆయన ఏం పని చేస్తాడు
అటు ఇటు తిరుగుతుడు ఏముంటది సూర్ ఇ తడు వేర నతే
హూ హు మ్
నువ్వేం జెత్తానావ్
రోజంతా పని చేస్కుంట కూకుంటే మరింగ్ ఆ ఖాళీ అంటే విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటారు మీరు
విశ్రామెంట్ నైట్ అంత ఏం జెత్తర్ నైట్ అంతా ఏమన్నా పనుంటదా పడుకోరా డే టైమ్ లో పని చేసుకున్ పిల్లల్నోడ్ కాదు మాగ్గుడా మేం గు కష్టపడతానం గదా పిల్లలతోని
మ్మ్
మ్మ్
పిల్లల ఆరోగ్యం మంచిగున్నదా
నంటే ఉంది మంచి లేరు మా చిన్నోడు మంచి లేడు
హ్మ్మ్
మ్మ్ మా బిడ్డిక్కడ్ లేడు మాఅత్త మా మామయ్య తీసుకోన్పొయ్యిర్రు ఎప్పుడొత్తదా ఎప్పుడొత్తదా అన్పిత్తాంది నాయన ఎప్పుడు దీస్ కుత్తడా అని వెయిట్ జెత్తనా
ఆహా అవునా
హ్మ్
వాళ్ళ అమ్మ నాన్న దగ్గర గూడా ఉండాలె గదా ఆమె
ఉండొద్దని నేనేమన్నా అంటాన్నా ఎందిప్పుడు మరి ఆయనకి బాగా సప్ పొయ్యితాల్లు వల్లబాయ్ రే
వాళ్ళగూడా పిల్లలు ఉన్ ఉండాలన్పిస్తది గద వాళ్ళు గూడా ఆడుకోవాలన్పిస్తది గదా
అయ్యో ఇప్పుడు నేను ఉండొద్దని అంట్లేను గదా ఉండమనే ఉండాలి అక్కడున్న లనే ఇక్కడుండాలనే గదా పంపిచ్చింద్ మేం గుడా
కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఉంటే వాళ్ళగుడా కొద్దిగా సంతోషంగా ఉంటారు.
మ్మ్ అదే సంతోషంగుంట్రనే రెండు మూడు రోలు తన దీస్కొత్తా అనన్నాడు ఇగ అన్నడు గద నీసం పెప్పిప్పుడు ఏం జెత్తం చెప్పింది గాదుగదిక్క
మీ పాప పుట్టిన్ రోజెప్పుడు
వచ్చే నెల మూడో తారీకు
మ్మ్ హు
మనం వెళ్తాం రండి
ఓకే వస్తాం లేండి వస్తాం వస్తాం వస్తాం ఎందుకురాం మీరు ఇంత మంచిగా పలిచినక రమ్యం
మ్ మీ భార్య ని ఇతాను
మా భార్య పిల్లలను పట్టుకుని ఆడ
మ్ హు మీరందరూ మంచుకున్నారా మీ అమ్మానాన్న
అందరు మంచిగానే ఉన్నారు
హలో
ఇ
ఏందటి వర్ష కాలంలో ప్ర అంది తా
ఏంటి అండి
ఎనే బట్ వర్షాకాలం లో ప్రస్తుతం అని చెప్పాను
రేపారం వచ్చే నెల సై బవచ్చు వచ్చే నెల పదిహేను తారీకు వానకాలం కాయితుడి
పడాలని కోరుకుంటానం మేము కూడా
మా ఇంట్లో ఫుడ్దు గా ఉడకపొత్తదండి అసలు మా ఇంట్లో ఎప్పుడూ చూసిన ఉడకపోతుంది బరిద్దరు ఉండలేం ఉమ్
మా మాకి ఇక్కడ ఒకటిళ్ళుంది కాని చల్గానే ఉంటది క నయమే మాత్తగారింటి కాడికి కంటే ఇక్కడ చల్లగానే ఉంటుంది మా అమ్మ గారి ఇంటి కాడ అే మా అత్త గారింటి కాడ ఓ
ఇంకా ఏంటి విశేషాలండి
చెప్పాలీ ఏం చెత్తరు ఏం కత అని ఫోన్ చేసినా మీ హెల్త్ మంచిగుంద మీ పిల్లల హెల్త్ మీ హెల్
మంచిగానే ఉన్నాండి మంచిగానే ఉన్నాది కానీ మా భార్యకే అప్పుడప్పుడు పిచ్చిపిచ్చి రోగాలు వత్తాంటాయి ఊకే కాలు నోత్తనై అయి నోత్తనై మెడకాయల్ నోత్తనై కాల్ నోత్తనై తీసుకపోతానై అట్లా ఇట్లా అంటది నన్ను కార్ల పం అంటది అంటే ఇబ్బంది పెడతా ఉంటది నాకు కోపం వస్తా ఉంటది
ఉహు మరి ఏం చేత్తది తన కూడా పిల్లల్ని చూస్ ఉంటున్నా అలాంటి పరిస్థితి ఆమె కూడా ఉండొ గదా చాతగాక అడుగుతది భర్తని కాకపోతే ఇంకెవరిని అడుగుతారండి గట్ట మాట్లాడతారు మొత్తం ఏదైనా భర్తతోనే కదా పంచుకునేది
రోజు రోజు అట్నే చేస్తా అంటదండి ప్రతి రోజూ టా గోళీలు వేసుకోమంటే వేసుకోదు
గోళీల్ వేసుకుంటే వాళ్ళ పిల్లలక్ ఇబ్బంది అయితాంది అని ఆలోచిత్తన అన్ని మీరే అర్థం చేస్ తీసుకో కదా ఎవరు చెప్పుని మీకుేందు చెప్పున్నాను మీరు మీరు మాత్రమే తీర్చగలరనే కదా మీకు చెప్తున్నది మీరే అపార్థం చేసుకుంటే ఇంకెవరు చెప్పుకుంటది ఆమె
ఒచ్చినప్పుడే చాగాడి అప్పుడు కూడా చేస్ పోదు ఇబ్బంది పెేడదంటది
బాగా నొప్పోచ్చినప్పుడు అంటే తన పిల్ల గురిం తనకు ఆలోచన ఉంటది తన బట్ త సబుడి ఇయితు న ఇస్తమ ఎప్పుడు మీరు ఇద్దరు అర్ం చేసు ఉంటనే కదా మంచిగుంటవు
ఇ
అర్ధంచేసుకోవ్ నువ్వు తన అర్థం చేసుకోవాలి కదా
అవునులే కదా అని ఏం చేస్తాంలేండి ఇగ
ఏ బరించక తప్ అట్లగానె అనుకోద్దాది
ఆ
ఇష్టమే చేసుకోవాలి ఏదైనా ఇష్టమంత చేసు ఉన్నప్పుడు కష్టం అనుకోవద్దు ఇప్పుడైన
అందుకనేే సప్పుడు చేయకుంటా ఉంటానా
ఇ
తిన్నారా అండి మధ్యాహ్నం
తిన్నం మిరు తిన్నారా అండి
తినలే అండి కొద్దిగా చిన్న వేరే బామ్మార్ది వత్తే కొద్దిగా బయట ఆ గట్ట తిరుగుతానికి పోయినమ్
ఉహూ మీరు కూడా మీ మధ్యతో తిరుగుతారు నా మెుగుడు కూడా మా మధ్యలోనే తిరుగుతాడు మీరు మీ భర్త తో బామార్ధితోనే తిరుగుతరా మా భర్త కూడా మా తమ్మునితోని తిరుగుతడు అని చెప్తున్నా
ఆ
సంభరంన్నట్ బామ ద చిింద
సాంబారం మామూలు కాదు
మధ్యన తిన్నగని మ మళ్ళ ఆకలి అయితంది నాలు
తిన పోయారా మారి పప్పు కూూర పప్పు కూూర ఉడితే కడుపు అంతా ఉగుపోదా అండి ఒక పూట అంటే తినచ్చు పప్పు కూూర రెండో పూట మూడ పూట తినాలంటే కడప తకుతాంటది ఎస్ాండ్ ఇబ్బంది ఇ ఇబ్బంది ఉండదా
మీకేం తెలుసాని మా బాధలు పూటకో కూర వండితే తెలుస్తుంది మీకు ఎప్పుడు ఒకసారి తు చి తినేటోళ్లకి ఏం తెలుస్తుంది పూటకో కూర అంటే ఓ పని చేయండి మా ఆయనకు ఫోన్ చేసి పూటకో కూరగాయ తెచ్చి పెట్టండి
కూరా
అంత మీరు అనుకున్నంత సులభంగా తను పిల్లల్ని చూసుకోవాలి అన్న చూసుకోని చేసుకోవాలంటే మస్తు కష్టమ అయితుంది
అ ఇస్తారి కూర్ ఉండడానికి కూడా ఇబ్బంది అని అంటే ఎట్టా అండి
తనలో పడుకోడానికే తనకు వీలు ఉండదు పూటకో ఓ కూర వండుకుంటా కూసుంటే ఎట్లా అప్పటిక నేను రోజ
ఏంది హు ఇంకాండి
మ్మ్ ఏముంది మీరే చెప్ చాలింక మీ బావ ఏం చేస్తాండు ఏం లేదు కూరగాయ కోతండు ఏమి కూర పూటకు కూర ఉంటానట్టుంద
వండుతాది అట్లా మాకు పూటకో కూర
హు
ఏది ఉన్నాంటే ఏది ఏదిస్త అది ఏ ఏదిస్త అది ఉంటంది కోడి కూర కోడి కూరే యాట కూరే యాట కూరే చాపలు తెత్తే చాపలే వండుతది మళ్ళా నేను కూరగాయలు తెత్తనే వండుతది మళ్ళా బయటికి పోయి కూరగాయలు వాల్ల నమ్మొస్తే కూరగాయలు అసలు తీసుకొని కూడా తీసుకోదు అస్సలు తీసుకోదు ఆ నాకు గాక్కడ నాకు అక్కడ కోపం వత్తది ఆమని చూస్తే
కోపం వత్తిది అంటే మరి ఆమెకు ఏం ఇబ్బంది ఉందో అది కూడా తెలుసు
ఏ ఇప్పందిందండి ఎప్పు ఇగో మా భార్య ఎందంటే పొద్దుగాల లేవదు అసలే పంది వండుకున్నట్టు వండుకుంటాది
అది అలా మాట్లాడకూడదండి తప్పు తనకు ఎం లే కు నా లే క్ ఉన్నా మీరు సమర్ధించుకొని చేసుకోవాలి కదా అలా అనకు
ఉమ్ పనుకుంటది లేవను కూడా లేవదు నీకు ఏంటి చే ఫస్ట్ లేవా నేనే ఊ అందకంటే ముందు లేవారే లేచి ఆమెలు లేపోతే లేపుది లేచి అప్పుడు పనులు వేసుకుంటా ఉంటది సోమ సోమరి సోమరిపోతూ అసలు
అయ్యో అలా అన్న ఇగొండి పాప
పాపే దాని పాపం ఎక్కడి పాపం ఉ నాకా నా బాధలు చూడాలే మీరు పొద్దుగాల లేవంగనే
మీ కడుపులో ఇంత బాధ ఉండనుకోలేదండి అసలు కహో చాలా బావుంది
నైట్ పనికునేటప్పుడు పక్కల మీరే వేయాలి పోదిగాల పక్కల నేనే తీయాలా మంచలు తీసుకురావాలి అన్ని తీసుకురావాలి ఏ వస్తుది పక్కల ఏనా వస్తుంది పంటది మళ్ళ సప్ల పొదుగలే లే లే లే ఎ లే అనగానై లేపుతుంది ఇప్పుడేగా పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ లోపల రూమ్లో లోపల రూమ్లో ఇంకో మంచ ఉంటది పనుకుంటుంది ఇక పోతుంది సరే అండి ఓకే బాయ్ ఓకే అండి